నమస్తే
నమస్కారం అండి
బాగున్నారా
ఆ బాగున్నామండి
ఉ ఏం చేస్తున్నారండి
ఇంకా టిఫిన్ తిన్నామండి మాయన టీవీ చూస్తా ఉం టే ఇంగ తొందరగా తినేసేయం
అవును మీరు ఒకటి వార్తల్లో ఒకటి చూసినారా
ఏంటిదండి
ఒక చిన్న పాప
ఆ చూసాను పాపం పాపం ఫైవ్ ఫైవ్ డేస్ అయిందంట పాపం చిన్న
ఈ రోజు ఎనిమిదవ ఎనిమిదవ రోజండి ఆ పాప తప్పిపోయి
అయ్యో దొరికిందా అండి ఏమన్నా
దొరకలేదండి ఇంకా ఆ పాప్ ప వెనుకలు కుక్క పోయింది కదా ఆ కుక్క కూడ చనిపోయిందం దండి ఈ రోజు
అయ్యో ఎలా ఎలా జరిగిందది
కుక్క నీరసంగా ఉన్నిం నంట్ట ఇంక నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చింది కదా అది వస్తానే చానా బక్కగా అయిపోయిందంట కుక్క ఈ రోజు ఇంకా నీరసంతో చనిపోయిందంట అండి అది
అయ్యో పాపమండి ఇంగ ఎలా పాపని ఎట్ల కల పెడతారు
ఏమో కొంతమంది జ్యోతిషులు ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఆ పాప ఇంకా బతికే ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అది ఎంత మటుకు నిజమో తెలిదు మనకు
అయ్యో ఊ న్యూస్ లో అదే వస్తుంది సెల్లో అదే పాపం అండి ఎవరి పాప అయితేనేం దొరకాలని మేము కూడ అనుకుంటున్నాం సో దేవున్ని వేడుకుంటాం
ఉహు
ఊ
మీరు మీకు ఎట్లా తెలిసిందండి ఆ పాప తప్పి పోయిందని
సెల్లెలు ఇస్టాగ్రామ్ లో పెట్టారండి
ఇస్టాగ్రామ్ లో చూసారా మీరు
ఉ ఉమ్
ఇస్టాగ్రామ్ లో గూడా చెప్పుతున్నారండి
ఆ నిన్న నేను సెల్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఫైవ్ డేస్ ముందు విన్నాను తను ఈ రోజు వార్తల్లో చెప్పారు
ఆహా
ఏడు గంటల వార్తలకి ఈటీవీలో చెప్తున్నారు ఈ టీవీలో
ఆహా
మొన్న ఫైవ్ డేస్ ముందు నేను సెల్ లో పెట్టారు అది ఏదో ఊరికే చూపిస్త స్తున్నారులె అని అనుకున్నానండి ఈ రోజు వార్తల్లో వినే సరికి అయ్యో నిజమేనే అనుకున్నా అండి ఆ ఉ చిన్న పాప కదండి పాపం
ఏం తిన్నారండి మీరు ఈరోజు
ఈ రోజు జొన్న కునుములు తిన్నానండి
ఇంకా జొన్న కుడుములు అంటే ఏంటివండి
అంటే జొన్నలు ఉంటాయి గదా పిండిగా పట్టించకుండా కొంచెం బరక బరకగా పట్టించు కోవాలా కొంచం అవి ఇంగా ఆ జొన్న కుడుములో ఎరగడ్డలు జీలకర్ర కరివేపాకు పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి ఆ పిండిలో కొన్ని వాటర్ వేసి ఇవన్నీఅన్నీ కలిపేసి మనము ఇ ఇడ్లీ లాగైనా పెట్టుకోవచ్చు కొంచెం ఇట్లా పిరికెడుతో గాని అట్లయినా పెట్టి ఆవిరి మీద ఇడ్లీ పాత్రలు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ గానీ పదహేను నిమిషాలు
ఇది ఈసారి నేను మా ఇంట్లో మా అమ్మని అడుగుతా దానండి చెయమని ఒకసారి
ఇది కదాండి జొన్నలు గాని రాగులు గాని
హే ఏమి టిఫన్ చేయాలా ఏమి టిఫన్ చేయాలా అని నన్ను అడుగుతాది తప్ప నాకు ఎట్లా తెలు
అంతే చెప్పాలి కదండి మీరైనా
అంటే నాకెట్లే తెలుస
అంటే తినరేమో అని పాపహా తన్నరేమో అని చెయదేమో వా అమ్మే మీ అమ్మ
ఆహా తింటానండి నాకు ఇట్లాంటివి ఏమన్నా వెరైటీలు ఉంటే
బాగుంటాయి ఒక్కోసారి నచ్చరు గదా పిల్లలు ఇప్పుడు అన్ని పిల్లలకు డ్రై అన్ని ఆయిల్ ఫుడ్ కావాలంటారు
మ్
ఇవన్నీ ఆడ తింటారు మసాలాలు కావాలా అవన్నీ కావాలంటారు అందుకు చేసి ఉండదు ఇవన్నీ పూర్వకాలం వంటలు అవన్నీ జొన్న కుడుములు కంది కుడుములు కంది బాల త కూడా
మా అమ్మ చేయకపోయినా గూడా మా అమ్మని ఇంకా తల తిని అయినా చేయొచ్చు
మీరు చేయొచ్చు కదండి అ దాంట్లో ఏముంది చేస్తే
నేను చేసే వరకు కాదండి తినే వరకే నా బాధ్యత అనమాట
నేర్చుకోవాలండి ఇప్పుడంటే ఇట్లున్నారు మా పెళ్ళి కాలేదు కాబట్టి రేపు పెళ్లయిన తర్వాత అత్తగారింట్లో అయిన స్వయంపాకం చేయ యాల కదా అందుకు ఇప్పుడు విద్య నేర్చి పెట్టుకోవాలండి అమ్మ చెప్పదా మీ అమ్మ నేర్చుకో మని
మా అమ్మ రోజు క్లాస్ పీకుతూనే ఉంటాదండి
మళ్ళ అట్ అట్లా చెప్పినప్పుడు వినాలి కదండి అమ్మ మాట వింటేనే కదా ఏదైనా రేపూ ఈడా కాదం డి ఇడ ఇప్పుడు ఇంత సుఖపడితే రేపు అత్తగారి ఇంట్లో కష్టపడతారని అంతా అంటారు
ఇంట్లో బాగా సుఖపడిన్నారా
ఆ బానే ఏం కొంచెం అడ కష్టపడిన అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈడా హ్యాపీగా ఉన్నానండి
అంటే మీకు ఇంట్లో కుక్ కి చెఫ్ ఉంటరు
అట్లా మనం పని మనుషులు ఉంటే పని మనుషులు కుక్కులు అట్లా అవసరంలే మనం ఇంట్లో ఎవ రు లేకున్నా మన పని మనం చేసుకుంటే అది ఆనందంగా ఉంటుంది కడుపు నిండా పనంత మనం చేసుకొని ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఒకరు చేసి పెట్టినయి తింట ఎట్లుంటుంది కుక్కులు
ఉహు
ఆ ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏం పనులు చేసుకున్నంత మాత్రాన ఆ సుఖపడి ఆహా చేయాన్ మాత్రాన సుఖపడిపోతారని కాదండి చేసు చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమే మహా భాగ్యం కదా
అవునండి
ఖాళీగా కూర్చుంటే ఒళ్ళు ఊదైతారు మనుషులంతా హెల్త్ పరంగా కూడా బాగుండదు ఇప్పుడు తినే తిండులు అట్లా ఉంటున్నాయి అప్పుడు పూర్వకాలం బాగా రాగి సంకటి జొన్న సంకటి జొన్న కుడుములు ఆ ఆ రాగి జావా అన్ని చేసుకొని తాగుతున్నా ఇప్పుడు ఎవరు తాగుతున్నారండి ఇప్పుడు ఎవరు పిల్లలు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్
నేను రాగి జావా తాగుతానండి నేను ఇంతకు ముందు ఉదయం తెల్ల వారు జామున వాకింగ్ వెళ్ళలేదాన్ని అక్కడికి
వాకింగ్ వెళ్తారా మీరు
ఇప్పుడు వెళ్ళట్లేదండి వర్షాలు పడుతున్నాయి కదా
మీరు ఒక్కరే వెళ్తారా మా అమ్మ రాదా
వస్తారండి
అమ్మను పిలుచుకోరా మీరు తోడుకు
అమ్మ వస్తానంటారు తప్ప మాటలు తప్ప వచ్చేదేమి ఉండదండి అమ్మ
అంటే ఇంట్లో పని ఉంటది కదండీ మీతో పాటు రావాలంటే
ఇంట్లో పని అంటే వాకింగ్ లో వచ్చేది నా వయసు వాళ్ళు చాలా తక్కువ అండి అందరు మా అమ్మ వయసు వాళ్ళే ఎక్కువ మంది వస్తు ఉంటారు వాళ్ళు ఎలా వస్తున్నారండి మళ్ళీ అహ వాళ్ళకసలు పిల్లలు లేరండి అందరికి పెళ్ళి అయిన వాళ్ళే వాళ్ళు
పని వాళ్ళు ఉంటారు
పని వాళ్ళు లేరంటండి అంత వాళ్ళే అంట ఉదయమే అన్ని చేసుకొని వచ్చేస్
మా ఫ్రెండ్ కూతురు ఉంది నా మా ఫ్రెండ్ ఉంది వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఎక్కడికన్నా వెళ్ళాలం టే గాని ఇద్దరు తొందర తొందరగా పలుకుతారు వాళ్ళ అమ్మకు
ఉహు అట్ల మీకు పలికే వారు ఎవరు లేరా అండి
ఎవురూ ఉన్నారండి పాప చెప్పినా పలకదు నేను ఈడ చేయాలి చిన్న పాప అయితే కొడతారండి చ పెద్ద పిల్లల్ని ఎలా కొడతాము వాళ్ళలో ఉండాల కొంచెం
అవునులేండి తెలివిలేని పాపేమో మీ పాప
తెలివి ఉందండి కానీ కొంచెం బరువు మనిషి
అహ
ఆ చేయాలా పని చెయ్యాలంటే బరువు ఉమ్ కూర్చొని సెల్లు నొక్కమంటే ఎప్పుడు సెల్లు చూస్తానే ఉంటదం డి దాని వల్లనే ఎ ఎప్పుడు హెడేక్ తలనొప్పి అంటాది బ్యాక్ పై అది ఇక్కడ మెడ మీద నొస్తుంటుందా ఆ సెల్లు ఎక్కువ అందుకే చూడొద్దు చూడొదని ప్రతి పిల్లలకు నేను చెప్తాను పిల్లల్నా లా కంటి చూ పు తగ్గుతుంది మెడలు వంగి వంగి వం మెడలు కూడా వస్తాయి దాని వల్ల ఎన్ని నష్ట లాభ నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి మనం రెండూ సమంగా చూసుకోవాలా
ఉహు
ఉ హెల్త్ పరంగా చూడి ఎంత స్ట్రెయిన్ అయితారు కదా
ఉహు అవునండి నిజమే అండి
మా అన్న మనమడు ఉన్నాడు వాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెల్లె తెళ్లిరే కళ్ళు పోతాయిరా చూ చూ మెడల్ని నోస్తాయి రా అంటే ఏం వినడు మనం అరిచిన్నప్పుడు సెల్లు పక్కన పెడత్ తరు మల్లి తర్వాత సెల్ తీసుకుండేది చూస్తాండేది ఇప్పుడు ఈ కాలం పిల్లలు అది ఇంత డి మించకు చానా గరితంగా లే వాళ్ళు ఉ అప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడుతున్నారు ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు పైపడావల్సిన రోజులు వచ్చాయండి ఇప్పుడు అట్లా ఉంది జనరేషన్ అట్లా ఉంటా ఉంది
ఉ ఎంత మారిపోయింది కదా కాలం
అ అ ఏం
మీకు ఏ కాలం నచ్చిందండి మీరు ఉన్నప్పుడు నచ్చింనిందా కాలం ఇప్పుడు నరిచే కాలం బాగుందా
నాకంటే ఈ ఎండల కాలము అంటే బానే ఉంటుంది కానీ కొంచము ఈ
స్ప్రేక్ అయితుందండి మీది ఫోన్ చెవులో పెట్టుకోండి
ఆ ఎండల కాలం బానే ఉంటుంది ఎండాకాలం పర్వాలేదు బానే ఉంటుంది కొంచెం మే నెల వచ్చేసరికి ఎండలు విపరీతంగ పెరుగుతాయి ఆ నెల కొంచం ఒక్కటి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అందులో ఈసారి ఎంత విపరీతమైన ఎండలు తక్కువని మే జూ ఏ ఏప్రిల్ నుంచి అక్క అప్పుడప్పుడు వర్షాలు కూడ పడుతున్నాయి కాబట్టి కొంచెం వాతావరణం చల్లబడింది బానే ఉంది ఇప్పుడు బాగ అదే చలికాలం అయితే చలికి తట్టుకోలేక అసలు ఫ్యాన్ ఏ పోకున్న ఇంట్లో వాకిళ్ళ అన్ని వేసుకున్నా కూడా గడగడ గడగడ వణుకుతా ఉంటాము చలికి ఎంత స్వెటర్ ఎస్కొని సర్లే అండి
ఆ
అ